హలో
ఏమన
వినిపిస్తుందండి
చెప్పండి
హలో ఒక్క నిమిషం అండి వినపడట్లేదు ఏంటో నాకు ఒక్క నిమిషం హలో
ఆ యినిపి
హలో ఆ వినిపిస్తుందండి ఆ వినిపిస్తుందండి
ఆ సరే అండీ
ఫుల్ల్ వాన పడతా అక్కడ
ఆ ఫుల్ వర్షం పడుతుందండి.
పడట్లేదండి నేనేదో వాన పడుతుంది అనుకున్నాను కానీ
అవునా అండి అక్కడ,
పళ్ళు క్లౌ
ఊ మాకు ఇక్కడ ఆక్కుండా వర్షం పడిందండి ఆగిపోయింది ఇప్పుడు ఉక్కపోతగా ఉంది కరెంట్ తీసేసాడు. హలో!
హలో.
ఇనిపిస్తుందా.
ఆ ఇప్పుడు దాకా పడిందో లేదో మరి నాకు ఐడియా లేదు మరి నేల మీద చూస్తే మరి నేల మీద ఏం వానలేదండి మరి ఉరుములు మెరుపులు మాత్రం ఉన్నాయి.
మ్ మాకు ఇక్కడ బీభ త్సంగా పడతంది వర్షం పడి పడి ఆగిపోయింది ఆగి పోయిన తర్వాత ఉక్కపోతగా ఉంది ఫుల్ గా
అయితే మాకు లేద లేదండి అయితే..
మ్ మబ్బులు ఇటుండి ఉంటాయి. మా ఊర్లో,
ఉహు
ఊ ఊ
హెచ్ ఆర్ కే హెచ్ ఆర్ మెసజ్ చేసింది.
ఊ.
హలో పా యూ కెన్ కమ్ ఓన్లీ ఫైవ్ ఓ ఓకే అని పెట్టింది ఓకే మ్యామ్ ఫిఫ్త్ మార్నింగ్ వి విల్ కమ్ మ్యామ్ అని పెట్టా ఊరకనే. బ్యాంగ్లూరు రీచ్ అయ్యాకా కాల్ చేయండి అని చెప్పింది. ఐ విల్ సెండ్ దిస్ కాంటాక్ట్ యూ. యు కెన్ గో దెర్ అని పెట్టింది.
ఊహు.
ఆఆ ఆఫీస్ కి ఆఆ. రావాలా ఇంకా అవసరం లేదా అంటే ఆ అన్నావ్ ఆ నో అంది అంది. ఇంకా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ నెక్స్ట్ డే నుంచి వో.. కొనీ.
ఊహు.
ఊ ఊ అది.
హు హు
ఊ.
మీ. తోటి స్నేహితుడు వోస్తున్నాడా.
నా తోటి స్నేహితుడు నాకు తెలిదు.
కరెక్ట్ కదా ఉమ్ లెఫ్ట్ రైట్ అడగండి వస్తే వస్తారు లేకపోతే వదిలేసేయండి
అసలు ఈడ్ వల్ల నా ట్రైన్ టికెట్ బొక్క అసల సొ సోయే
ఎందుకండి
ఇంకమ్మకి చెప్పా అదే ట్రైన్ టికెట్ బుక్ చేద్దాం రా అని చెప్ ఇంచలేదు వాడేమన్నాడు అ వద్దులేరా ఆ డైరెక్ట్ సాక్ కాల్ టికెట్ తీసుకున్నా అది ఇది అంటున్నారు. ఇప్పుడు థర్డ్ కాల్ టికెట్ తీసుకోవాలంటే ఫోర్త్ నైట్ కి
సోల్జర్ నాకైతే హు హు
నీయమ్మ వీడ్ వల్ల అన్ని డబల్ పనులు చెప్పండి ఆఆ వీడి వల్ల అన్ని తలకాయ్ నొప్పి పనులు మాకండి
ఎందుకు తాత్కాల ఎక్కువ పడిద్దా ఏంటండి
ఆ తాత్కాలి ఇంకొంచెం ఎక్కువ పడుద్దండి ఇప్పుడు నార్మల్ పడే టికెట్ కి టూ హండ్రె ఎస్ట్రా పట్టిల్లన్
ఎందుకండీ అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఫోన్ లో నుంచి కరెంట్ లేదండి బై
ఆ మరి కరెంట్ లేదంటారు వినపడుతుంది విడిపోతుంది అంటే వినపడతా అంటారు
అండ్ ఫ్రెష్టేషన్
అదే వినపడుతుందా అంటే ఆ వినపడట్లేదంటే
వినిపిస్తుంది ఇప్పుడు ఇందాకేమో గట్టి గట్టిగా జరుగువు అందుకే బయట వచ్చింది గొంతు
ఉమ్ సరే అండి ఆ
బుక్ చేసుకోవచ్చు కదా చక్కగా
నేను ఏదో చెప్తే ఆహా డైరెక్ట్ కపూర్ అప్పటికప్పుడు తీసుకొచ్చలే అంట ఏంది అప్పు అప్పటికప్పుడు తీసుకునేది ఎట్లా
ఏంటండి హెచ్చారు
హెచ్చ క కాల్ కల్స అంట కూడా రాగి పలా ఇలా ఇప్పుడు ఎస్ అని పెట్టింది మీ ఫోన్ అయ్యాక ఒకసారి సార్ తో మాట్లాడి డైరెక్ట్ డై డైరెక్ట్ ఓకు కాంట్రాక్ట్ డీటెయిల్స్ పెట్టండి మేడం మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి పోతాం ఏ స్టేషన్ స్టేషన్లో దిగాలని ఇగ వంచం డైరెక్ట్ దిగిపోతాంది మళ్ళా ఎందుకు బెంగళూరు రీచ్ అయ్యాకా కట్ ఫోన్ చెయ్యమను మాయన్నీ ఎందుకు తలకాయ నెప్పి అంతే కదా మనం ఎక్కడ వీలు చూసుకుని అక్కడ దిగేదు కానీ
ఉమ్ ఒకవేళ మీ తోటి స్నేహితుల్లేకపోయినా మీరు ఒక్కడ వెళ్ళిపోగలరా
ఆ ఎందుకేనింది
ఉమ్
దా నాకెందుకు వాడికే బొక్క డబ్బులు
ఉహు మీకు ఇయ్యాలి కాండి ఎంతో
పగిలిద్ది వాడికి
ఏవండి సరిగ్గా మాట్లాడండీ
ఆ మరలేతే అసలేంధాడు
అహ్హహు ఉమ్ మరి మీరు ఎట్లా కట్టారు
ఎవరు నేనా
హ్మ్ హ్మ్ హు ఇప్పుడు ఆయనకియ్యాలా
తల్ల మమ్మీ డబ్బులేమో మమ్మీకి అంకులు త్రే తవన్సీ సన్నడియ్యాల అయితే అయి నన్ను తీసుకోమనింది అదే దీన్ని కట్టాలమ్మా అని చెప్పాను నేను ఆ డబ్బుల్లో ఫిఫ్ ఫ్టీన్ హండ్రెడ్ కొట్టాడు మిగతాయి రిమైనవి నువ్వు ఇచ్చిన డబ్బులు కట్టా
హ్మ్ హు
సెవెంటీన్ హండ్రెడ్ ఉంటయి ఆ అవి కూడా నీకు కొట్టాల్సిన అమౌంటే నేను ఇంకా అయి నేను వాడుకుంటాలే
హ్మ్ సరే నాకేం అవసరం లేదు డబ్బులు నేను దాచేదే నీకోసం అర్దమైందా
హ్మ్ హు
హ్మ్ ఉంచుకో నువ్వే
న మరి నా కాడ అస ఫోన్ పల్ పర్స్ మరి ఎదోలా నాకే ఇన్ని రోజు ను క్యాన్నే డబ్బులు తీస్ ఒకసారి రూపాయి రూపాయి కూడా ఉండ తున్నాయ్ కనీసం
వెరుప్ పలు
ఎందుకు ఇప్పుడున్నాయి ఉంటాయిగా
ఊరేగే డప్పులు కొడతాలే
ఆహా మమ్మీస్తాంది అని చెప్పి ఇంగ
హ్మ్ హు
ఇప్పుడు బట్లకు ఒక ఐదు వేలు కొడా ఒక ఐదు వేలు పది వేలు కొడతాంది పప దిన్నా
మ్మ్హూ
అగే
సరే అం డేం
నేను నీకు కొట్టేస్తా మొత్తం ఏమంటూ నాకు ఎంత కావాలంటే అంత కొడతా ఉండు ఓకేనా
ఎందుక్ కుంచండి మీ దగ్గరే ప్రశాంతంగా ఖర్చు పెట్టుకోండి మళ్ళీ ఎందుకు నన్నడగడం
ను నోక్కేస్
ఆహా వద్దులే వద్దులే నాకోట్టండి
మ్మ్
నాకు ఒక పక్కవా వాడు రావాలని ఉంది ఇంకో పక్కేమో వద్దనిపిస్తుంది ఎందుకంటే వస్తే తోడుంటాడు అనిపిస్ ది కానీ మన మీద పడు ఏడుస్తు మన డబ్బులు తెడతాడేమో అని భయమేత్తుంది ఇంకో పక్కేమో రాకూడదు అనిపిస్తుంది మళ్ళీ నీకు తోడు ఉండరేమో
నేను గూడా తినేస్తానని
అంతే పోయినసార్లు అసలు ఖర్చు పెట్టుకోమాక అర్ధమయిందా
ఆ అదేగా
మ్మ్
మ్మ్ నేనే గూడా ఒకసారి వాడికంతే చేప్తా అప్పుడు తీరిద్ది ఆగు వా
మ్మ్హ
ఏ ఇవతాడు వాడి డబ్బులు ఆడు కట్టుకోడాని గోడు ఏడుస్తున్నాడు చూడసలు ఫస్ట్
కున్నప్పుడు బానే వా డుకున్నాడుగా అన్నన్ని వేలు
ప్చ్
ఏం చాస్తాడన్ని డబ్బులు
క్కోడే బెంగ్ళూరు వెళ్తున్నడని ఉండాలిగా వాడికి కనీసం
మ్మ్
వన్
ఎందుకోచ్చాయ్ డబ్బులు మొన్న
ఫోన్ కి ఇరవైవేలో ఏన్నో కట్టాడు ఐదు వేలో ఏమో ఉంచుకున్నాళ్ళు అరే రే మీ ఫోన్ రిపేర్ అవ్వట్లే అని ఇచ్చేసారంట హ
అప్పుడ్ నీ డబ్బుల్ నీక్ కొట్టేయచ్ కదా
ఆ రెండు వేలే ఇచ్చారు త ఈయొచ్చు కారా అంటే ఆ అందరిక్ రొండ్రెండన్ రెండ్ వేల్ కుట్టారా తలా రెండు వేలట అన్నీ అన్ని అవద్దాలే తెలుసా
మ్మ్
ఈ
మ్మ్ మీరు ఈ కాల్ ఐపోయిన్ తర్వాత అది ఫిల్ చేస్తన్నారు కదా అన్ని ఎందుకు వర్తించ్ లేదు వర్తించలేదు అని పెడతన్నారు మీరు
ఏం వర్తించలేదు
మీరేం ఫిల్ చేయ్యకండి నేను ఫిల్ చేస్తాను సరే నా ఇప్
అవునా ఏం వర్తించలేదు
అయ్యో పడుతున్నారుగా మీరు
థార్డ్ కొశ్చన్ కది పెట్టాను
ఎందుకు అన్నిటి కదే పెడతన్నావు
ఆ ఫస్ట్ క్వశ్చనేమో నార్మల్గా ఏం అడిగారన్
సరే సరే అది నేను ఫిల్ చేస్తాను మీరంతలోపు హెచ్ ఆర్ తో మాట్లాడండి బాయ్
అహా ఇంకా అవలేదు
మ్మ్ మీరేగా ఉంటానున్ టనున్నర్
ఏమో నేన్ చూడ్లే అయిపోయిందేమో అనుకున్నాలే గాని అయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు తెలుగులోనే మాట్ లాడుతున్నారు ఆనిద్ది ఫస్ట్ క్వశ్న సెకండ్ క్వశ్ననా అవును అంటాం ఐతే పూర్త్ భూతులు మాట్లాడతారా అనిద్ధి కాదు అంటాం ఆ ఇంకొ కొస్ ఫైవ్ స్టార్ కొసిన్ ఒకటున్డిద్ది అవును అంటాం ఇంకా రొండుమూర్ రొండుమూడ్ కొసిన్కిట్లే ఏమో
స్పాట్స్ పెట్టుకోలేదా
పార్ట్స్ పెట్కున్నాను బ్యాక్కెళ్ళిపోయిద్ది వొద్దులే ఆగు కాలుకి బైలుపెడ్దును హ్మ్ హ్మ్ అది మ్యాటరు సిక్స్త్ జాయినింగ్ డేట్ ఇచ్చిందామా సాటర్డే
ఆఫర్ లెటర్ పెట్టారా
పెట్టరుగా
హ్మ్
డైరెక్ట్ జాయినింగ్ అంట
హ్మ్
హ్మ్ హ్మ్
అయితే అండి కనుక్కోండి ఎక్కడ దిగాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అక్కడ ఎవరు ఎవరి కి కాల్ చేయాలి అక్కడికి వెళ్ళి
హ్మ్ అదే అడుగుతా మొత్తం హ్మ్
హ్మ్
హ్మ్ ఈ లోపు ఏం చేస్తారు మీరు ఆ అవన్నీ ఆన్సర్లు కరెక్ట్ చూడండి అయితే
హ్మ్
హ్మ్ రక్ట్ గా పెట్టండి ఆన్సరు
హ్మ్
నే నేను ఒక క్వశ్చన్కి మాత్రం తప్పు పెడుతున్నట్టునా ఆన్సర్ నాకు తెలిసి కానీ నాకు అర్థం కాక అదే పెట్టి
చూస్తా లే ఒకసారి ఇప్పుడు నేను
ఏదో ఫైవో సిక్సో ఉం ఫైవో సిక్సో ఉంటాయి ఆప్షన్స్ ఇంక లాస్ట్ లో పెట్టెసి నా పర్లే
ఊహూ అలాగే నేను చూసి చెప్తాలే ఎప్పుడు
హ్మ్
పని వర్షం పెద్దగా పడుతుంది
నాకసలు వాన లేదు గాలి లేదు ఏమీ లేదు సరే మరి ఉంట అయితే హ్మ్ సరే సరే బాయ్ కట్ చేయండి మీరే అ హలో కట్జేయండి
కట్ చేయండి
నేను ఎందుకు కట్ చేస్తా నువ్ క